ఏం చేస్తున్నావు్ ఇనిపిస్తుంది
ఆ ఏం చేస్తున్నావ్ తినవా
తిన్ నవ్వు తిన్నావా నే
మా పైస స్వా కాలేజీకి
పోయేసిసొచ్చిన
మ్మ్
ఉ ఎట్లయినా క్లాసెస్ అయినాయా ఈరోోజు
ఉ అయినా మాకు మొత్తం క్లాస్ అసలు ల్యాబ్లు అవన్నీ క్యాన్సిల్ చేసేసింద
మాకు వన్ వీక్ నుంచి కట్ క్లాస్ అయితేలేదు పోతున్నాం కూస్తుం ఉన్నాం లాయా మాకు ఈ వీక్ మొం నెక్స్ట్ ఈ వీక్ ఫెస్ట్ ఉంది కాబట్ టే స్పోర్ట్స్ వక్ ఇగ క్లాసెస్ కావు అందరు చే కన్నా ఉంటారు యా అటెండెన్స్ ఎస్ తరు కాబట్టి మేము పోవాల్సి అవసరం కూడా లేదు మా ఫ్యాకల్టీ చాలా మంచోళ్ళ ఇట్లా పోతున్నావ నగానే పర్మిషన్ కూడా అవ్ అవసరం లేదు వేస్తాం మీరు వెళ్లిపోండి అన్
బాలు గుడే రాయి
జముల మాత్రం ఉ ఇంకా మాకు ఇప్పుడు సమ్మర్ లో ఇంటర్న్షిప్ చేయ్యాలంటా అయితే ఉ మా ఫ్రెండ్ ఒక హామ్మ ఉంటది మళ్లా డాడీ డియాడ డివోలో చేసాఅంట అయితే ఇంటర్న్షిప్ కష్టం గాని సర్టిఫికేట్ అయితే సరి చేపి యొచ్చు ఇప్పుడు అదై రిటన్ చేయోచ్చు అని అన్నది
హ్మ్
ఏమో ఇంటర్న్షప్ ఓన్లీ సర్టిఫికేట్ ఇస్తారంట మనీ ఏమోనే ఏం చెప్పలేదు జస్ట్ సర్టిఫికేట్ ఇప్పిస్తా అని ఇప్పు డాడీ అడిగిరంట కట్ తనండి ఇప్పుడు బయట అయిన అంతే కట్టాలి ఇప్పుడు మనకైతే ఇంటర్న్షిప్
అవును ఎవరియ్యరూ ఏమి ఇచ్చినా ఏం ఉన్న అన్ని పెయిడే
ఆ
అన్నీ పెయిడే ఉన్నాయి మళ్ళీ అవి కూడా ఊ కే త్రీ
ఒకవేళ ఇప్పుడు మంచిగా ఇంటర్న్షిప్ ఏదైనా సెట్ అయితే ఓ ఫుల్ ఫ్రీ ఉండు పేగా ఫోర్టీ ఫ ఫైవ్ డేస్ ఖాళీ ఉంటం ఆ వన్ టు వన్ అండ్ హాఫ్ మంత్ ఖాలుంటావ్ అప్పుడు ఏదో ఒక కోర్స్ నేర్చుకుంటే ప్లేస్మెంట్స్ కి ఏమన్నా సెట్ లేక పోతేనా ఇగ బెబ్ బ్బే అటు జాబ్ కష్టమే ఇటన్నీ కష్టం రావాలంటే స్కిల్స్ ఉండాలి కదా నేను చవుతున్నాను టే నే నా చదువుతనన్నారు ఇంకొచ్చినాక అంత తాయు పర్షాన్ పరేషాన్ ఉంది
ఊ
ఊ మీకేమోతా లేదా మేండటరీగా ఇంటర్న్షిప్ చేయాలని
అట్లేం లేదు ఇంక మాకేమన్నా వస్తే పంపిచ్చుడు కూడా కష్టమే
మాగ్గూడా పర్మిషన్ ఇస్తలేరు మళ్ళా చేయమంటా యే హైద్రాబాద్ లో ఐతే పర్మిష్ నే ఎయ్యాలే
అవును నేను కూడా ఒక్క రీల్ లో చూసినా కామెంట్ చేయమంటే చేసిన ఐ ఐ టి హైదరాబాద్ల వాళ్ళే హాస్టల్ ప్రొవైడ్ ఫెసిలిటీ అవన్నీ ప్రొవైడ్ చేస్తారన్ హా ఆ ఇంటర్ షిప్స్ ఉన్నాయి చాలా అ ఉన్నాయి
టూ ఫిఫ్టీయ ఉంటాయి టూ ఫిఫ్టీ ట్టేలా చేయాలి టూ ఫిఫ్ టూ ఫిఫ్టీ ఇలా హండ్రెడ్ ఎక్స్క్లూజవ్లీ ఫర్ గర్ల్స్ ఏ వన్ ఫిఫ్టీ మిగతా గర్ల్స్ ఉండదు బాయ్స్ ఉండొచ్చు అంట కానీ మా కాలేజ్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లే
ఫ్యూచర్ ఉంటాంది అట్లా
పర్మిషమ్ ఇస్తారేరు కదా ఎం చేస్తాం కానీ కాలేజ్ నుంచి ఎన్ ఓ సి ఫామ్ కావాలి ఇప్పుడు ఎన్ టి వరంగల్ కి ఎన్ ఓ సి ఫామ్ కావాలి
మళ్ళీ ఏంటి అది కన్సల్టేటెడ్ అడుగుతారు సర్టిఫికెట్స్ కి
ఉ అవేం అడగరు అని జస్ట్ ఎన్ ఓ సి ఉంటే అన్న నట్టేగా వాళ్ళు ఏం అడగరు
హ్మ్మ్ అయితే మేమేము అనుకుంటున్నాం మేలు లెటర్ అలా ట్రై చేద్దాము అన్నట్టుగా అనుకుంటున్నాము అప్పటి వరకు ఎగ్జామ్స్ అయిపోతాయి సెమ్ అయిపోతయి అన్ని అయిపోతాయి ఫోర్ వన్ కూడా స్టార్ట్ అయితుందిదా మేల అట్లా బాల్ మీరు ఓ అప్ అనేసి నిన్న మొన్న వచ్చింది కదా బెంగళూరుది అనుకుంటున్నాం మరి వాడు అప్పుడు ఛాన్జ్ ఇస్తే పోతాం ఎట్లా ఓ ఖాళీయీ కదా
ఓ హాలిడేస్ ఏ కదా
ఆ ఎట్లీస్ట్ కొన్ని మనీ అన్న సేవ్ చేసుకోవచ్చు అని
ఉ ఉ ఉ ఎక్స్పీరియన్స్ వస్తాదిత్తే మీకు ఎన్ని మంత్స్ ఉంటాద్దీ హాలిడేస్
అక్ చిప్ డిజైనింగ్ అంట కొంచెం నేర్చుకోవచ్చు చిప్ డిజైనింగ్ అంటే
ఉమ్ ఎన్ని డేస్ ఉంటది హాలిడేస్
హాలీ డేస్ ఏమో తెలియదు అదే క్లారిటీ లేదు కొందరు
మా మాకు మే ఫస్ట్ నుంచి మే ఫస్ట్ నుంచి జూన్ ఫిఫ్త్ ఫిఫ్టీంత్ వరకు అంట ఉమ్ ఏప్రిల్ త థర్టీ వరకు అయిపోతాయి మా ఎగ్జామ్స్
ఆ అదె అదె అవును.
హు ఇగ మొత్తం ఎమ్ ఉంటామ్ హాలిడేస్ ఇచ్చి జూన్ ఫిఫ్టీన్త్ కి సెమ్ స్టార్ట్ చేస్తరు.
ఆహా ఏమై ఏమి చెస్తరో
అదే తెలుస్ పుడ లిగా
ఆ బ ఇంక ఇంక ఏమ్ చేస్తున్నవ్ మరి
హా
ఇంకేం చేస్తున్నావ్ మరి
ఇంకేముంది ఇంకేం లేదు నువ్వే చెప్పాలి ప్రాజెక్ట్ ఏమన్నా రివ్యు డాక్యుమెంట్ ఎడిట్ చేసేది ఉందా.
ఆ ఉంది డాక్యుమెంటరీ చేసేది బొచ్చెడు ఉంది. మాకు ఏమంటారు ట్వంటీ లోపు సబ్మిట్ జేయలా
మాకు నెక్స్ట్ వీక్ రివ్యూస్. ఉన్నయ్
మాకు మా రఫ్ కాపీ కూడా సబ్మిట్ చేయాలంట ంట మేమ టూ సైడ్స్ ప్రింట్ తీసుకొని ఆ నావి లాస్ట్ పేజెస్ కొంచము అటు ఇటు ఉన్నాయి అసలుకి పైన ఇట్లు ఉంటది చూడు లైన్ ఉండి టైటిల్ వచ్చేసి కింద డిపార్ట్మెంట్ నేమ్ వస్తాది కదా
హు
ఆ అది కొంచెం అది పిచ్చి లేస్తుంది. అది ఊడాలి కొంచెం.
ఆ
ఆ
చూడలయితే ఎమ్ కాదు
లాప్ టాప్ ఓపెన్ చేసి పిల్లి రోజులు అయితుంది అసలు దాన్ని పక్కకు పెట్టినా ఇన్నిరోజుల వరకి ఆ రోజే తీసుకొచ్చి చేసిన అంతే ఇంగ మళ్ళీ ఇప్పుడు వరకి చెయ్యలేదే చేశి అయితే బ్యాగు్ కుట్తిచ్చేది ఉండే దాంట్లో వెట్ ే పెట్టి కుట్టి పిచ్చిన దాంట్లో పెట్టేసి పెట్టినా ఇగ బీర్వల అట్లనే ఉంది అది
అయియా బిరువాల దాష్ పె
ఆ మరి ఏం చేయయాలోి బయట ఉంది అనుకో అంత దుమ్ము పక్కన ఇల్లు కన్స్ట్రక్షన్ అయితుంది ఆ ఇంగ అది దుమ్ము మొత్తము ఇంట్లకే వస్తుంది. మొత్తం ఇంట్లా పౌడర్ వేసినట్టే ఉంది. దుమ్ అయితే ఆ ఊ ఆ నా ది చేసిన అన మాట
హ్మ్ హ్మ్
ఎందుకు
ఊ ఇంకా
చెప్పాలి
ఎట్లుంది ఆడ వెధర్ ఇక్కడ నాలభై ఫుల్ ఎండల్లు ఉన్నాయి చచ్చిపోతున్నాం
ఊ మాకె ఫు రోజు పొద్దున నైన్ వరకే ఫుల్ ఎండ పడుతుంది
అవునా
అమెరికాలలో అంట ఏ కాలం ఉన్నది తెల్వదంట అంటే ఇప్పుడు వర్షం అనేేది తెల్వదంట
అవును అదా సీజన్స్ ఫాస్ట్ గా చేంజ్ తే మళ్ళా నైటు ఆ తక్కువ టైం ఉంటది ఫోర్ త్రీ అవర్స్ లో నైట్ అయిపోద్ది అదే మార్నింగ్ మొత్తం మన మనకి వాళ్ళకి సిక్స్ ఏముంటే సెవెన్ ఎయిట్ ఎయిట్ అయినా ఫుల్ ఎండ ఉంటది
ఊ అవును వ ఆ ఆ అంటే ఇప్పుడు వర్షం పడది తెలవదు ఎప్పుడు చలి పెట్టేది తెలవదు ఎప్పుడు ఎండ పడతది తెలియదంట ఎప్పుడు ఎట్లా ఎలా అలా
అదే కదా
హ్మ్
హ్మ్ ఇంకా ఏం స్పెషల్స్ మరి ఏం స్పెషల్స్ మరి అంటున్నా
ఏం స్పెషల్ ఏముందటి రోజు లానే రోట్
హ్మ్ నాకు రేపు ఒక్క రోజు అయితే ఎల్లుండి ఫెస్ట్ వాళ్ళ ఎల్లుండి ఫెస్ట్
ఊహు
హ్మ్
సో ఫెస్ట్ మంచిగా మీకైనా ఫ్రెస్ట్లు ఉన్నాయి మాకైతే ఏమీ లేవు పోవాలే చదువుకోవాలి రావాలి ఇవి ఇవి తప్పేముంది
మీకైపోలేదా
హ్మ్ హు మాక ఏమి ఉండయి అంటే ఇప్పుడు ఎప్పుడో టెక్నాలజీ ఇని పెట్టిరు లాస్ట్ ఇయర్ అనుకుంటా అది టూ ఇయర్స్కో ఫోర్ ఇయర్స్కో ఒకసారి పెడతారట. అంతే
అవునా మాకే ఇప్పుడు ఫెస్ట్ అయిపోయిందంటే మొత్తం ఇంటర్నల్స్ ఎగ్జామ్ ఎక్స్టర్నల్స్. ఓ మిడ్డు మిడ్డు ఉంది కదా మధ్యలో ఇంకా మిడ్డు
అవును ఇవే సరిపోతే ఇంకా ఈ మంత్ అయిపోతే మొత్తం అవే ఉన్నాయి, మాకి అవి నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ మాకు ఇంకా ట్వంటీ ఫోర్త్ వరకు లాస్ట్ అంట అపొ కి మాకు జేఎ మీకు జేఎన్టీయూ నుంచి వస్తారా రివ్యూ కి ప్రాజెక్ట్ కోసం
ఆహ రారు
రార ఆ అబ్బా మీ పని బాగుంది అయిన మీది అట్టనామస్ కదా ఆ మచపో వాచ్ మాకే జంటీరి చూస్తారంట ఇన్స్పెక్షన్ అంట ఇవన్నీ అవుతున్నాయి అన్నమాట
హ్మ్
ఎయిర్ ఇప్పుడు మాకు రివ్యూ ఉంటది కదా అదే ఫైనల్ రివ్యూ అది కూడా జేఎన్టీ నుంచి
ఉమ్ ఉ హు
మ్ మీకు అయిపోయినాయ అన్ని రివ్యూస్ ఫైనల్ రివ్యూ అయింద
లేదు ఇంకో ఈ మిడ్స్ తర్వాత చసా ఈ ఆఫీస్ తర్వాత ఉంటదంట ఫు డాక్ వెేల్